తిన్నారా ఏం కూర
నాది టమాట పచ్చడి అవునా ఏం చేస్తున్నారు ఏం చేయటల టీవ చూస్తున్నా ఏ సినిమా చూస్తున్నారు మేమా బిగ్ బాస్ బిగ్ బాస్ ఇష్టమా ఇష్టమే
అవునా బిగ్ బాస్ అంటే ఏంటి
సినిమా
అవునా ఏ కూరలు అంటే ఇష్టం మీకు బాగా
తిన్న ఆక చిక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు చికెను మటన్ ఇంకేం ఇష్టం చాపలు గోంగూర పచ్చిమిర్చి గోంగూర పప్పు పిల్లలు ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారా ఆ ఆడుకుంటున్నాం
ఆహా మీరు ఆడుతారా
మీరు పాటలు పెట్టీ డన్స్ లు వేసుకుంటారా ఆ వేసుకుంటుా డ్యాన్స్ వేస్తారు పిల్లలు నేను చూస్తూ ఉంటా
అవునా మీరు పండుగ ఎలా చేసుకుంటారు అవునా బాగా చేసుకుంటారా ఎలా రంజాన్ పడుగ ఎలా పయసం వండి పాలా వండి చికెన్ వండుతాం అవునా ముప్పై రోజులు ఎందుకుంటారు అవునా
చెప్పండి ఇంకేం లేదండి మీరే చెప్పాలి
అవునా మీక ఏ ప్లేస్ లు అంటే ఇష్టం ఊరుల్లో అంతేనా నిర్దేశ
అంతెన
మీకు
మీకు
నా క గోవా అంటే ఇష్టం
గోవా ఏంటి ఫేమస్
అవునా
ఆ
మీరు ఎలా చేసుకుంటారు బక్రీద్ నమాజు చేసుకొని పాయసం తింటాం అవునా బిర్యానీ అయి ఏం చేయరా
లా బిర్యానీ చికెను గోంగూర పెరుగు పచ్చడి
అవునా మేకను కోస్త్ తర అవునా
ఆ ఇంకేంటి విశేషాలు
ఇంకేం లేదు తిన్నారా
ఆ నిన్న ఎతినారా ఏం కూరా
పప్పుచుక్కుళ్ళు కర్రీస్ లో ఏమేమి బంగల్ దుంప
లో ఏమేముంటా ఏమిష్టం
మెలోడి యా లవ్ సాంగ్సా మెలోడి యే హర్రర్స్ కాంచనా గంగా మసూదా ఒడిల్లా ఇంక చాలానే తి
అమె ఉంటే నువ్ ఈ రోజు నడవచ్చు.
ఇంకేంటి విశేష ఆ చేస్తాం మీరు చేస్తా
ఇంకేంటి మెసేజ ఫం చేస్తారా చేస్తా మీర ఎక్కడిక లొకేషన్ వెల్లారా కటింగ్ దో